గుడ్ ఈవినింగ్ అండి బావున్నారా అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా బాగున్నామండి ఏం లేదండి ఇప్పుడే పిల్లలు వ వాచ్చారు ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఇచ్చాను
అవున
వత్తారండి పిల్లలు ఉ అయిందా అండి మీరు స్నాక్స్ పిల్లలకి
ఆ మా మా పాప ఈ రోజు రేపు టెన్త్ ఎగ్జామ్ కదా అని ఈ రోజు ఇంటికాడే నుండి ప్రిపేర్ అయింది దాన్ని ఇప్పుడే పడుకొని లేచి ఫేస్ వాష్ చేసుకుంది స్నాక్ అంటే ఫ్రూట్స్ ఇచ్చాను ఆ ఫ్రూట్స్ తింటుంది తర్వాత కొన్ని పాలు పో
పాలు పొస్తే ఉహూ ఏం చేసారండి లంచ్ ఈరోజు ఈ రోజు లంచ్ వచ్చేసి పప్పు చారును బెండకాయ పల్లీలు వేపుడు చేసాను పాపుడాలు వేయించుకొని కొంచెం పెరుగు కూడా లంచ్ లో వేసుకున్నామండి మీరేం చేసార లంచ్ ఫ్రైడే కదా ఫ్రైడే కదండి అవునండి ఆ మది పప్పుచారు చేసానండి పొద్దున్న దోస చేసాను పిల్లలకు పెట్టాను
మ్మ్
పప్పు చారు చేసాను బాక్స్ కి పెట్టాను పిల్లలు వెళ్ళారండి ఇంకా ఫ్రైడే కాబట్ ట్టి ఇక సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి దీపం ముట్టిచ్చి ఇక వంట చేసి కోని ఫాస్టింగ్ ఏం ఉండను కానీ దీపం పెడతామండి ఇవాళ ఫ్రైడే కాబట్టి అవునండి పొద్దున వేసుకుంటాం సాయంత్రం కూడా వేసుకుంటం అండి టెంపుల్ కూడా వెళ్ళొచ్చామండి ఇవాళ
అవునా అమ్మవారి టెంపుల్ కా అండి
ఆ అమ్మవారి టెంపుల్ కు వెళ్ళానండి ఇక్కడ మా ఊర్లో టెంపుల్ ఉందండి శ్రీరామనావమి వస్తుంది కదా
అవున నవును
శ్రీరామనవమి చాలా బ్రహ్మాండంగా చేస్తారండి మా ఊర్లో
అవునా అండి ఎలా చేస్తారు
ఆ అయితే సేమ్ మన పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారో
హ్మ్
అట్లానే చేస్తారండి ముందు రోజు ఆ పాల పొర కానీ అయితే సాహాస్ సన్నయి వాళ్ళని పిలిపిం చ్చి పాలపూర్కు ఎదుర్కొంటారు కదండి
అంటే ఇప్పుడు దేవుళ్ళు గుళ్ళనే ఉంటారా ఎవరైనా తీసుకుంటారా
ఫస్ట్ అయితే గుళ్ళోనే ఉంటాయండి ఆ గుళ్ళోఉంటాయి పాల పురక తెచ్చి పాల పొరకు పాల పాల పొరకను ఎదుర్కుంటారు ఎదుర్కొని మ నముందు పెళ్లి రోజు చేసే కార్యక్రమాలు అన్నీ చేస్తారండి ఆ మళ్ళ ఆ తర్వాత్ ఇగ పాలపూరకు అయిపోయిన తర్వాత ఇక సాయంత్ర మళ్ళా కూరాళ్ళు అట్లా ఉంటాయి కదా. అవి అది కూడ్ ట ఏస్ తారు దేవుళ్లకు గూడా మనం కూరాలు వడుతరు ఆ పడతారండి మళ్ళా తలవాల బియ్యం దంచుతారు ఆ మళ్ళా మా ఊర్లో ఎట్లా అంటే రెండు జంటలు కూర్చుంటాయి ఒకటో ఒకటి అమ్మవారి తరఫున, ఒకటి అయ్యవారి తరఫున.
అవునా
ఆ రాములవారి తరుఫున ఒకరు, సీత తరుఫున ఒకరు తల్లిదండ్రుల్లాగాని ఆ రెండు జంటలు వో కూర్చుంటారండి పూజ మీద ఆహా లా పుస్తెలు మట్టెలు అమ్మవారు సా చీరలు
హ్మ్
అయ్య వారికి దోతెలపంచా అవి ఇవన్నీ కొంటారండి
అవునా అండి
కాకుండా వాళ్ళు కూడా కొత్తయి కొనుక్కుంటారండి
ఆహా వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు
త్త బట్టలు వేసుకొని
మ్
మళ్ళీ సాయంత్రం టైమ్ల దేవుళ్ళను నీళ్ళకి తీస్తారు
నీళ్ళ కంటే ఏంటిదండి
దగ్గిర్లో వాగున్నదండి ఆహా అక్కడికి దేవుళ్లను స్నానానికి తీసుకెళ్తారు ఆహ అంటే పొద్దునంటే అవి పెళ్ళి అన్ని అయిపోయినాకన ఆ పెళ్ళి కాదండి పచ్చని రోజు పచ్చని పంది రోజే సాయంత మళ్లా మొత్తము పొద్దున పాలపొరక కూరలు అవన్నీ పట్టిన తర్వాత
ఆహా
దేవుని ఆ రామున్ని సీతని ఇద్దరిని వాక్ తీసుకెళ్లి అక్కడ ఆ స్నానాలు ఉంటాయి కదండి
అవును
ఆ ఇప్పుడు మనం మంగళ స్నానాలని చేపిస్తున్నా రుకదండి అవును మంగళ స్నానాలని మనం చేస్తున్నాం కదా దేవుళ్లకు కూడా స్నానాలు అక్కడ స్నానం చేపిస్తారండి స్నానం చేపిచ్చి అలంక కరణ చేసి మళ్ళీ ఆ మా ఆడవాళ్ళ అందరికీ కుంకుమ పూజలు చేస్తారండి హ మీరా అందరు సాయంత్రం ఇదంతా కూడా ఆ శ్రీరాముని నవమి ముందు రోజు హ ఇదంతా ముందు రోజే ఇంక పెళ్లి రోజు కాదు పెళ్లి రోజు కాదండి ముందు రోజు ఇవన్నీ చేస్తరు కార్యక్రమాలన్ని సేమ్ యాజిటీజ్ గా మనం పెళ్లి ఏ విధంగా అయితే చేస్తామో అట్లానే ప ప్రతి ఒక్కటి కూడా చేస్తారండి
అవునా
తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే తెల్లారి ఏం చేస్తారంటే ఆ అమ్మవారిని ఒకరింట్లో ఉంచుతారు స్వామివారిని ఒకరింట్లో ఉంచుతారు ఆ హ నుంచి మళ్ళీ ఎదుర్కొంటారు కదండి మనం మన దాంట్లో ఎదుర్కొంటారు కదా అవునవును ఆ సేమ్ అట్లనే మళ్ళా వెళ్ళి ఎదుర్కంటు తారండి ఆహ మళ్ళీ తలంబరాలు ది అమ్మయి తరపున వాళ్ళు అచ్చి అబ్బాయి వాళ్ళని ఎదు ఆ ఎదురుకుం టారండి ఎదుర్కొని మొ త్తము సన్నాయితోనే బాగా గా ఎట్లం టే బాగా ఇక వైభవంగా ఆ చాలా ఊరేగింపుతోని చేస్తారు అనండి
అవునా
అళ్ళా తలంబ్రాల బియ్యం కూడా దంచుతరండి.
అవునా అంటే ఇప్పుడు మనం బియ్యం తీసుకరార అప్పటిదప్పుడే
ఆ ఒడ్లు కాదండి మన దగ్గర ఉన్న బి య్యమే తలంబ్రాల బియ్యం కలుపుతరు. ఆ మళ్ళ జిల కర బె జీలకర బెల్లం ఉంటంది కదా ఆ అది కూడా తయారు చేస్తారు
ఆ
మళ్ళా ఆ తర్వాత పుస్తెలు మట్టలు ఒక ఇంటి దగ్గర ఉంచుతరండి. పుస్ ఆ పుస్ స్తలు మట్టలు ఒక దగ ఒక ఇంటి దగ్గర ఉంచీ మళ్ళీ వాటిని కూడా సన్నాయితోనే మళ్ళా తీసుకొస్తరండి.
అవునా అంటే ఇప్పుడు అమ్మాయింటికి కాడ ఉంచుతరా, అబ్బాయి ఇంటి కాడ ఉంచుతరా?
అమ్మాయి ఇంటికాడుంచారు, అబ్బాయి ఇంటికాడుం చరు వేరే వాళ్ళ ఇంటి కాడ ఉంచుతరు. వేరే వాళ్ళ ఇంటి కాడ ఉంచుతరు. ఉంచి మళ్ళా మళ్ళీ బ్యాండ్ తోని మళ్ళ అమ్మవారి పుస్తెలు, మట్టెలు
ఆ
అయ్యగార్లని తీస్ కొచ్చి అక్కడ పూజ చేపిచ్చి, వాటిని గుడికి తీసుకెళ్తరండి.
ఆ హా
ఆ గుడిక్ కి తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళా ఈ ఎదురుకుంటరు ఆ సీతా రాముల దగ్గర కచ్చి రామున్ని తీసుకొని వెళ్తారు సీత దగ్గరకి వచ్చి సీతని తీసుకొని వెళ్తారు
హ్మ్
ఆ తీసుకొని వెళ్ళి ఇక అప్పుడు మండపం మంచిగా మండపం కట్టి అక్కడ కళ్యాణం జరిపిస్తారండి మళ్ళీ ఆ మళ్ళీ ఈ రాముల వారి తరఫున కూర్చున్న వాళ్ళకి సీత తరఫున కూర్చున్న వాళ్ళకి కూడా కట్నాలు కూడా పెడతారండి చీరలు అవునా అండి ఆ అవునండ వాళ్ళ చుట్ట చుట్టాలు ఉంటారు కదండి అంటే ఇప్పుడు దేవుళ్ళకి పెడతారు కదా వీళ్ళకి ఎందుకున్నారు అస అంటే వీళ్ళ తరపున ఇప్పుడు రామునికి తండ్రిలాగా కూర్చున్నట్టుగా సీతకు తల్లిలాగా కూర్చు న్నట్టుగా ఇప్పుడు మనం మనం పిల్ల పెళ్లిస్తే మన బట్టల్ తేరా అండి ఆ చూస్తారు ఆ అట్లా మన బంధువులకు కూడా మేము కూర్చుంటున్నామని మన బంధువులు కూడా చెప్పుకుంటారండి మా ఊర్లో
అవునా అండి
ఆ సేమ్ పెళ్లి లాగానే బాగా బ్రహ్మాండంగా చేస్తామండి మా దాంట్లో మళ్ళా ఇ ఇప్పుడు ఆంజనేయ స్వామి మాలలేసుకుంటారు కదండి
అవునండి ఇప్పుడు ఎండాకాలము స్టార్ట్ అయితే యేస్తారు హనుమాన్ జయంతి వస్తదని
ఆంజనేయ స్వామి శ్రీరాముని భక్తుడు కదండి
అవునండి
ఆ ఈ స్వాములు కూడా చాలా మంది తీసుకుంటారు మా ఊర్లో వాళ్ళు భజనతోని ఎంత సూపర్గా చేస్తారంటే
ఆ
మళ్ళా ఎంత మంది వస్తే అంత మందికి కళ్యాణం తర్వాత భోజనాలు పెడతారండి అవునా ఎంత మంది అన్న రాని
హ్మ్
కొన్ని కింటాలే అందుతారండి అవునా అండి అంటే ఇదంతా గుళ్లోనే మల్ల బయట మొత్తం గుల్లోనే ఎప్పుడైతే విగ్రహాలను గుడికి తీసుకెళ్లి మండపంలో ఉ ఇదంతా కూడా గుల్లోనే జరుగుతు వస్తుదండి ఇంకా
అ
ఆ ఆ గుళ్ళనే జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే సాయంత్రం ఇక పెళ్లి మొగ మద్దం అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని ఊరేగింపుతారంండి ఇక
హ్మ్
పెళ్ళి అయిపోతుంది కదండి
అవునాడు పెళ్ళ అయినాక
ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత స్వామివారిని ఊరేగిచ్చుతారంండి ఇ
ఆహా అంటే డ్యాన్స్ లతోని ఇక అంత అ వాడుతోనేనా
ఇ ఈ స్వాములే బాగా చేస్తారంండి ఇక బధిన చేసుకుంటూ వాళ్ళే చాలా డ్యాన్సులు చేస్తారు స్వాములే
స్వాములే
ఇప్పుడు ఆంజనేయ స్వామి మాలలు ఇప్పుడు మాలలు వేత్తరండి అవును ఇప్పుడు మా సైడ్ మాలలు వేసుకుంటారండి అంటే ఇంకా కొంచెం టైం ఉంటది కదా ఇంత తొందరగానే వేస్తారా ఆల్రెడీ వేసేసి రండి ఇప్పుడు ఫార్టీ వన్ డే వాళ్ళు ఎప్పుడో వేసేసిండడు హా అవునా ట్వంటీ వన్ డేస్ వాళ్ళు నిన్ననే వేసిండారు
ఆహా
శీరామ వరకు ఎవరైతే మాల వేసుకోవాలనుకుంటారో ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం అందరు వేసుకునే ఉంటారు
ఆ
ఆ ఈ వాళ్ళు స్వామివారిని ఊరేగింపి మొత్తమ్ మా ఊరంతా తిప్పుతారంండి సన్నయితోని అవునా సన్న ఈ బదిన ఇస్కుంట ట ఊరంతా తిప్పుతారంండి మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళా పదహారు రోజుల పండగ మన వైప్ పూ ఎట్లా చేస్తాము పదహారు రోజుల పండగ కూడా మళ్ళీ అట్లనే చేస్తారండి
అవునా అండి
ఆ పదహారు రోజుల పడుగ చేసి మళ్ళా వాళ్ళు ఇప్పుడు దంపతులు ఎవరైతే కూర్చున్నారో
ఆ
వాళ్ళని విలిపించి మళ్ళీ సేమ్ యాజ్ టీజ గా అట్లానే పదహారు రోజుల పండుగ చేస్తారు చేసి ఆ రోజు కూడా మళ్ళీ ఇక అంత ఘనంగా కాదు కాని ఎవరైతే కూర్చున్నారో ఇక వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళని పలుచుకొని వాళ్ళకు మాత్రం భోజనాలు పెట్ కుంటారండి హ్మ్ హ మళ్ళీ వంటలు చేస్తారు ప్రసాదం వండుతారు అయ్యగారు వస్తాడు పూజ చేస్తాడు అదంన్ ఇంత కూడా మళ్ళ గుల్లోనే
అంతా గుళ్లోనే జరుగుతాయి
ఆ ఇగ మళ్ళ మిగిలిన కార్యక్రామాలు అన్ని గుళ్లోనే జరుగుతాయి అండి ఆ ఊళ్ళోనే నే జరుగుతాయి వాళ్ళొచ్చి పూజ చేసి ఇగ సాయంత్రం మళ్ళీ పదహారు రోజులు పండగ తర్వాత పండుగ వరకు కూడా ఎవరైతే దంపతులు కూర్చుంటారో వాళ్ళు నాన్ వెజ్ గాని అది అందుగాని ఏం తినరండి అహ ఇ పదాహరు రోజులు దాంక ఏం తినారు ఆ తినారండి ఏం తినరు
ఓకే అండి
పదహారు రోజులు దాంక కూడా ఏం తినరు బాగా నే నిష్టగా అన్ని పాటించుకుంటారు ఎందు కంటే అమ్మవారి తండ్రిగా తల్లిదండ్రులుగా కూర్చుంటారు కదాండి
అవునండి
మళ్ళ తండ్రికి తల్లిదండ్రులు కూర్చుంటారు కాబ ఇగ వాళ్ళు ఎలాంటివి కూడా నాన్ వెజ్ కానీ ఏం తినకుండా చాలా నిష్టగా ఉండి పదహారు రోజుల పండుగ వరకు కూడా ఆ చాలా మంచి జర్ చెప్పుకుంటారండి ఇ బ మంచిగుంటది ఓకే అండి చాలా సంతోషన్ని ఇచ్చింది తెలియని విషయాలు కూడా తెసుకున్నాను మీ ద్వారా మీతోన్ని మాట్లాడనందు ఇగ ధన్యవాదాలు అం
ఓకే అండి